వాళ్ళ గురించి చెప్పాలంటే భారతదేశంలో అనేక వంటక కాలు మనం చేస్తూ ఉంటామండి చాలా రకాల వంటకాలు చేస్తూనే ఉ ఉంటాం ఇప్పుడు ప్రత్యేకంగా మనం వంటకాలు గురించి మాట్లాడాలంటే వంట ప అనేది మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన కళల్లో ఒకటి ఆహారాన్ని రుచికరంగా ఆరోగ్యంగా ఆరోగ్యకరంగా తయారు చేసే ప్రక్రియనే వంట అంటారు మనిషి జీవించడానికి ఆహారం ఎంత అవసరమో ఆహారాన్ని సరైన విధంగా తయారు చేయడానికి వంట అంతే అవసరం వంట అనేది కేవలం ఆకలి తీర్చడానికే కాదు ఆరోగ్యాన్ని కాపాడుకో కోడానికి కుటుంబ సభ్యులను ఆనందంగా ఉంచడానికి మరియు సంస్కృతిని ప్రతి ప్రతిబింబ్ ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది వంట యొక్క ప్రాముఖ్యత అంటే ప్రాచీన కానీ మనుషులు ఆహారాన్ని వండి తినడం ప్రారంభించారు మొదట్లో పండ్లు దుంపలు మాంసం వంటి వాటిని పచ్చిగా తినేవారు తర్వాత అగ్ని కనుకొన్న తర్వాత ఆహారాన్ని కాల్ కాల్చి ఉడికించి తినడం ప్రారంభించారు వంట చేయడం వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది మరి రుచి దిగా ఉంటుంది వంట మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది కూరగాయలు, ధాన్యాలు పప్పులు పాలు వంటి పదార్థాలతో పోషకాలను అందిస్తుంది సరైన విధంగా వండిన ఆహారం శక్తిని పెంచుతుంది మరియు అనేక వ్యాధుల నుండి కూడా రక్షిస్తు తుందని మనకు ఈ వంటకాల గురించి అనేక ఎన్నో సంవత్సరాల నుంచి చేయడం వల్ల అర్థం అవుతుంది
తెలుగు వంటలు ఇప్పుడు ఎక్కువ వంటలు అం అంటే తెలంగాణ వంటలు ఉంటాయి ఆంధ్ర వంటలు ఉంటాయి తెలంగాణ మనమేమో తెలంగాణలో ఉంటాం కాబట్టి మనం కొంచెం కారం ఎక్కువ వేసుకొనేసి స్పైసీగా మనకు నచ్చినట్టు చికెన్ మటన్ ఎక్కువ మన విందులలో ప్రా ప్రాముఖ్యంగా ఏన్ ఏం ఎక్కువ ఉపయోగిస్తామండి ఎక్కువ మన సం సైడ్ అయితే మటన్ మటన్ లేనిదే వివాహాలు గానీ విందులు గాని జరగవు మన తెలంగాణ అంటేనే వంటలకు మారుపేరు అలాంటిది ఈ ఈ కాలంలో కూడా మనము ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేది తెలంగాణ వంటలు మనకైతే మన వంటలే నచ్చుతాయి ఇంకా ఆంధ్ర సైడ్ అంటే అవి కొంచెం వెరైటీగా చేస్తారు వాళ్ళు ఏదైనా పోపు గాని ఏదైనా వేసి కొంచెం వాళ్ళది మనం తిన్న మనం తిన్నం అనుకోండి అది కొంచెం మనకు తీయ తీయగా చప్పచప్పగా అనిపిస్తది మన సైడ్ తెలంగాణ రుషులు ఎలా ఉంటాయి మనకి మనం అలవాటు పడ్డం కదా చిన్నప్పటి నుండి స్పైసీగా తినడము అట్లనే ఇప్పుడు రుచికి ఆ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతున్నాయి తెలుగు వారి ప్రధాన ఆహారం అన్నం
అ
మన సైడ్ అయితే మనం అన్నం తింటాం మహారాష్ట్ర అటు సైడ్ అయితే వాళ్ళు ఖచ్చితంగా రోటీ, చపాతి ఆఁ ఇప్పుడు మనం త్రీ టైమ్స్ త్రీ డే లో త్రీ టైమ్స్ రైసే తీసుకుంటం కానీ ఒవర్ మెయింటైన్ చేసేవాళ్ళు అటు మహారాష్ స్టా వేరే వేరే క్రంట్రీ వేరే వేరే స్టేట్ వాళ్ళు ఏం చేస్తరు కొంతమంది చపా తి కొంతమంది పుల్కా అట్లా తీసుకుంటా అంటరు మన సైడ్ అయితే రైసే కచ్చి తంగా మనక్ అన్నం అన్నం ఉంటేనే మనకు పప్పు కూర ప చ్చడి సాంబార్ రసం ఇలాంటి వంటకాలు ఉంటేనే మనకు ఫుల్
వంటకు అవసరమైన పదార్థాలు వంట చేయడానికి అనేక ర కాల పదార్ వంట చేయడానికి అనేక రకాల పదార్థాలు అవసరం అవుతాయి అంటే మనం మనచె మెయిన్ ఏందంటే మన చేయడానికి అనేక పదార్థాలు అవసరం అవుతాయి వాటిలో ముఖ్యమైనవి బియ్యం మనం సరుకులు తీసుకొస్తూ ఉంటామండి ప్ర తీ మంత్ అనేది బియ్యం గోధుమలు పప్పు కూరగాయలు పండ్లు నూనె ఉప్పు మసాలా దినుసులు పాలు పెరుగు ఈ పదార్థాలను సరైన మోతాలో మీరు ఎంత బాగా ఉపయోగిస్తే ఆ వంటలు అనేటి అంత రుచికరంగా వస్ తయి రైస్ అంటే తెలంగాణలో పక్కా మనం తినేది రైసేనండి గో గోధుమాలు గోధుమలు అంటే అప్పుడప్పుడు చపాతి చేసుకుంటాం పప్పు అంటే పప్పు ఇష్టం ఉండని వాళ్ళు ఎవ్వరు ఉండరు, కాబట్టి ప్రతి ఒక్కరి సరుకులలో రోజు వారి ఆహారంలో ఖచ్చితంగా పప్పులు అనేటివి చేస్తరు. కూరగాయలు పక్క ఉండాల్సిందే, ఫ్రూట్స్ ఏంటి దంటే ఆల్మోస్ట్ అన్ని రుచికరమైన ఫ్రూట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఆ ఫ్రూట్స్ కూడ మనం వాడుతూనే ఉంటం నూనె లేందిక మనం ఏం చేయలేమండి ఉప్పు కూడ అంతే అండి ప్రతి ఒక్క వంటలో ఉప్పు లేన్ది మనకు ఎటువంటి రుచి రాదు. మసాలా దినుసులో ఎంతో రుచిక కరంగా ఉండడానికి ఉపయోగపడతయి. పాలు పెరుగు ఇవన్నీ చెప్పాలంటే నిత్యావసర సరుకులు అని చెప్పచ్చు మన తెలంగాణ వాళ్ళకి ఎంతో అవసరమైనవి. ఇవి లేన్ది తెలంగాణలో, మన ఆంధ్రలో చెప్పాలంటే మనకు రోజు గడవదని చెప్ పొచ్చు అంత ఇంపార్టెన్స్ ఉంది వంట సామాగ్రికి
ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి ఆ క చ్చితంగా మనం ఏం చేస్తం తెలంగాణ సైడ్ కానీ ఆంధ్రలో అంటే తెలీయదు మన సైడ్ అయితే ఖచ్చితం గా పచ్చడ్లు పెట్టుకుంటం అదేం పచ్చడ! మామిడికాయ పచ్చడ్లు ఖచ్చితంగా ఇంట్లో సమ్మర్ లో అది ఖ చ్చితంగా ఉండాల్సిందే. మామిడి చెట్లు ఉన్నా, లేకపోయినా తెచ్చుకొని మరి మామిడి కాయ పచ్చడ పెట్టుకొని అది ఖ చ్చితంగా మనం పప్పులో గానీ తి పప్పు తినేప్పుడు కానీ సాంబార్లో కానీ అది డైలీ రొటీన్ లాగా తింటావుంటం ప్రత్యేక స్థానం ఉం పచ్చళ్ళు భోజనానికి అదనపు రుచిని ఇస్తాయి మనకి ఇప్పుడు పచ్చల్లు కూడ పాడవకుండ ఉండడానికి కూడ మనం ఎన్నో ఉపయోగిస్తూ ఉంటాం పచ్చల్లు తింటే కూడ అది ఆరోగ్యానికి అంత మంచి కాదంటారు కానీ తినే టైమ్ లో ఎంతో కొంత తక్కువ మోతాదిలో తిన్నా కూడా అది మనకు యూజే అవుతుంది ఇంక వంట గురించి కుటుంబ బంధాల గురించి మాట్లాడుకుంటే వంట అనేది కుటుంబ సభ్యులను ఒక్కచోట చేర్చే గొప్ప సాధనం ఇంట్లో తయారైన ఆహారం ప్రేమను అనుబంధాన్ని పెంచుతుంది మనం ఎక్కువ బయట ఫు కాకుండా ఇంట్లోనే తయారు చేసుకు తినడం చాలా ఉత్తమం బయట ఆ ఫుడ్ కి అంత ప్రాధాన్యత ఇస్తే మన హెల్త్ పాడవుతుంది అని అనుకోవాలే ఇప్పుడ బయట ఏ ఆయిల్ యూజ్ చేసే చేస్తారో తెలియదు ఎలాంటి వాటర్ వేసే చేస్తారో తెలిదు లేదు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనకి ఇంటి భోజనం చాల ముఖ్యం అని నా ఉద్దేశం ఇంక బయట కూడ అంత చెత్త ఆ డస్ పడి ఆ దుమ్మ పడి దోమ ఈగలవాలి ఇలా ఉంటాం మనం చూడం కొన్ని కొన్ని ప్లేసెస్ లో అట్లనే ఉంటది అది మంచి ఆహారం అని అదే టేస్ట్ ఉందని మనం మన పిల్ల అదే తీసుకుంటా ఉంటారు కాకపోతే ఎంత తక్కువ
అ
అయితే అంత వీలైతే మనం ఇంటి పోజననికి అలవాటు పడాలని నేను అనుకుంటున్నాను
వంట చేయడానికి అనేక పద్ధతులు ఉన్నాయి ఉడికించడం వేయించడం ఆరి పట్టడం కాల్చడం ఇలా రకరకాల పద్ధతుల ద్వార మనం వంటలు చేస్తాం ఉడికించడం అంటే నీటిలో ఆహార పదార్థాలను ఉడికడం చాల సాధారణమైన పద్ధతి అన్నం పప్పు కూరగాయలు మొదలైనవి ఇవి ఎంతో ఆరోగ్యకరమైనవి కూడా ఉడికించి తినడం అనేది వేయించడం అంటే నూనెలో ఆహార పదార్థాలను వేయి ద్వార రుచికరమైన వంటలు తయారవు బజ్జీలు ఉదాహరణకి పకోడీలు గారలు వంటి వాటిని ఈ పద్ధతిలో తయారు చేస్తారు ఎందుకంటే ఇవి మనకు డైలీ మనం అన్ని రకాల వంటలు తిన్నా ఈ వేపుని అని గారెలు బజ్జీలు లాంటివి మాత్రం ఎంతో ఇష్టం చాల మ ఇష్టపడుతూనే ఉంటారు అందుకని వారానికి ఒకసారో నెలకు రెండు మూడు సార్లు అయినా ఇంకా చాలా మంది ఇవి చేసుకుంటారు మా తెలంగాణ ఆంధ్రాలో ఇలాంటి వంటలు అనేవి చాలా స ఇవన్ని రకాలు వంటలు కలిపి తీసుకుంటూనే ఉం ఏదో ఒక స్పెషలు ఈవెంట్ని బట్టి ఆవిరి వంటంటే ఆవిరితో వండే ఆహారం ఆరోగ్య ఇడ్లీ వంటకాలు ఆవిరి ద్వారా చేస్తారు ఇంకా ఈ మధ్యన అయితే బొంగు చికెన్ అని ఇంకా చాల ఈ ఆవిరితోనే ఉడికించడం చేస్తారు ఆవిరి మీద వండిన ఎంతో ఆరోగ్యం అంటే పశ్చాత్య దేశాల వంటి వాటిని ఫాలో అయ్యి అనేక రకాల ఫుడ్ తీస్ న్నా రాను రాను ఏంటంటే వాళ్ళు ఇక మర్చిపోయి మన సాంప్రదాయం వంట అనుసరిస్తే ఎంతో బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తుండడు ఆ మోస్ట్ మంచి మంచి ఫుడ్ తీసుకోవడానికే మంచి ఉడికించి గాని ఆవిరి పెట్టడం గాని అలాంటి ఆవిరి ద్వార ఉడికించి తీసుకోవడం అలాంటి వాటిని ఫాలో అవు ఉన్నారు కాల్చడం కొన్ని వంటలను అయితే ఓవెన్లలో కాల్చి తయారు చేస్తుండ్రు ఓవెన్లలో ఇట్ల బేకరీ ఫుడ్డు చాలా ఈ ఓవెన్ లో కాల్చి తీసుకోవడం అంటే ఇవి జరుగుతున్నాయి
వంట అనేది ఒక కళ అండి, వం టా అనేది అందరికి రాదు, కొంతమంది టేస్టీగా చేస్తరు, కొంతమంది ఒకలాగా వండుకుంటరు, పోషక విలువలు కలిగిన మనం ఎక్కువ తింటా ఉండాలి, ఏది పడితే అది తిన్నామను ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇప్పుడు హాస్పిటల్స్ లో చూస్తున్నాం కదండి, అది ఒకటి మన జీవన శైలి గుడ మన లైఫ్ స్టైల్ కూడా. మనం తినే ఆహారాన్ని బట్టి మన మన ఆరోగ్యం దానిపైన ఆధారపడి ఉంటుంది. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు కదా అండి, కాబట్టి పరిశుభ్రత కూడా పా టించాలి నేరుగా తెచ్చుకొని కూరగాయలు గానీ, చికెన్ కానీ, మటన్ గానీ మార్కెట్ నుంచి తెచ్చుకొని వాటి ను ఉప్పు తోటి కడిగి, కూరగాయలను గుడా అండి ఉప్పు తటి కడిగి, కొంచెం వాటిని స్టీమ్ చేసి అట్లా వాడుకుంటే అది కొంచెం మంచిది ఉంటె, పోషక విలువలు కూడా మనకు అందు టాయి అందులో నుంచి న్యూట్రీషియన్స్ వస్తాయి, ఇంకా ఆ హ్యాపీగా ఆరో గ్యాకరమైన జీవితం గడపచ్చు వంట నేర్చుకోవడం ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైన నైపుణ్యం, అందువల్ ల వంటల ప్రాముఖ్యతను గు గుర్తించి సాంప్రదాయ వంటకాలను కాపాడుకు కుంటూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవాలి. వంట చేయడానికి అనేక పద్ధతులు ఉన్నాయి, నీటిలో ఆహార పదార్థాలను ఉడికించడం చాలా సాధారణమైన పద్ధతి అన్నం, పప్పు, కూరగాయలు మొదలైనవి వి ఈ విధంగా వండుతారు, వేయించడం నూనెలో ఆహార పదార్థాలను వేయించడం ద్వారా రుచికరమైన వంటకాలు తయారవుతాయి, కాబట్టి ఆవిరితో వంటలు చాలా ఆరోగ్యకరం అని నేను అనుకుంటున్నాను, పాత్రలను కూడా మనం ఇప్పుడ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మూతలు పెట్టి ఉంచాలి. ఆ చిన్న చిన్న మిస్టేక్స్ కూడా మనకు లైఫ్ లో కొంచెం ఆ ఎందుకు లే, ఉండని లే అన్ ని కూడా అనుకుంటే వాటి మీద ఈగ రా వాల్ ఈగలు రావడము, అది కొంచెం అనారోగ్యానికే కారణం దారితీస్తాయి, కాబట్టి ఏదున్నా మనం కొంచెం నీట్గా క్లీన్ గా చేసుకుంటే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. ఇంకా వంట వల్ల ఆహారం
అల్పాహార వంటలు ఉదయం తీసుకునే ఆహారాన్ని అల్పాహారం అంటారండి, ఆరోగ్యకరమైన అల్ అల్పహారం రోజంతా శక్తినిస్తుంది, అందిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో సాధా నంగా తీసుకునే అల్పాహారాలు అయితే ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరి, పెసరెట్ టు వడ, పొంగల్ ఈ వంటకాలు రుచికరంగా ఉండడమే కాకుండా పోషక విలువలు కూడా కలిగి ఉంటాయి, చాలా మంది వీటిని ఎంతో ఇష్ట పడతారు, ఇక మధ్యాహ్న భోజనం అయితే మన రోజు వారి ఆహారంలో ముఖ్యమైన భాగం సాధారణంగా ఇందులో అన్నం, పప్ పప్పు, కూర, సాంబారు, రసం, పెరుగు పచ్చడి ఉంటాయి. సమతుల్యమైన భోజనం ఆరోగ్యానికి ఎంతో మంచిది, రాత్రి భోజనం తేలికగా ఉండడం మంచిది చపాతీలు, ఉప్మా, ఇడ్లీ లేదా తక్కువ స పరిమానంలో తీసుకోవడానికి ఆరోగ్యం మంచిది, రాత్రి భోజనం తేలిగా ఉండడం మంచిది చపాతీలు, ఉప్మా, ఇడ్లీ లేదా తక్కువ పరిమాణంలో అన్నం తీసుకోవాలి. పండుగల వంటలు అంటే తెలుగు సంస్కృతిలో పడుగలకు ప్రత్యేకమైన వంటలు తయారు చేస్తారు. రండి అరిసెలు, గారెలు, బూరెలు, పాయసం. ఇక వినయక చవితి వచ్చిందంటే ఉం ఉండ్రాలు, కుడుములు అవి ఇవి అని రకరకాలై, ఉగాది పచ్చడి, పులిహో రా మా తెలుగు రాష్ట్రాల్లో ఇవన్నీ ఎంతో ప్రత్యేకమైనండి.
కాబట్టి ఈ వంట పద్ధతి అనేది చాలా ఈజీ మెథడ్, దీన్ని మనము హ్యాపీగా ఆనందంగా చేసుకుంటే ఆనందంగా చేసుకోవచ్చు, ఈ వంట నాకి ఏంటి భారం ఉంది అని ఎప్పుడు వంటింట్లోనే కుందేల్ల ఉండాలి అంటే ఇంకా మనం ఏం చేయలేదు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటది కాబట్టి మనము ఆహార పద్ధత్ తులు నేర్చుకొని మన మనని మన ఇంటి వల్ల ని కాపాడుకోవాలి ఇంకా ఆయిల్ ఆయిల్ కూడా ఆయిల్ ఫుడ్ కూడా అంత ఎక్కువ తినకుండా మన